ఎలా ఉన్నారండి
బావున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిన్నాం మీరు
ఇప్పుడై తి చదువుతున్నానండి పరీక్షలు ఉన్నాయ
అవునా అండి ఇంకెన్ని రోజుల అండి పరీక్షలు
ఇంకో నాలుగైదు రోజులుఉన్నాయండి
మంచిగా రాస్తున్నారా అండి మరి
ఉ లాస్ట్
ఇంకెన్ని సంవత్సరాలు అండి మీ చదువు
ఇంకో రెండు సంవత్సరాలు ఉన్నాయండి
అన్ని బాగా చెప్తున్నారా అండి మా కాలేజ్ లో అ పాఠశాలలో
ఆ చెప్ప
అవునండి మీరు దేనికి స మీరు మీకు అన్ని, అన్ని నేర్పిస్తున్నారు కొత్తగా టెక్నాలజీస్ అట్లా చెప్తున్నారు కదా కాలేజ్ లో నేర్పిస్తున్నార అన్ని
నేర్పిస్తున్నారండి మరి అంత వివరంగా కాదు ఇంకా నేర్పిస్తున్నారు
మీకు చాలా దూరం అవుతారు కదండి కాలేజీ మరి ఎట్లా వెళ్తున్నారు రోజు
ఇంకా గవర్నమెంట్ బస్సులతోనే వెళ్తున్నానండి
అవునండి
మ్ ఎం కూర అండి మీది అవునాంగా ఐపోత
మరి రోజు పరీక్షలుంటే, ఈ ఎండాకాలంలో మీకు కష్టం అవ్వట్లేదా వెళ్ళి రావడం కాలేజ్ అ పాఠశాలకి వెళ్ళి
అ కష్టమే కానీ తప్పదు కదండి వెళ్ళాలి కదా
పొద్దున్న ఏళ్లి సాయంత్రం వస్తారు ఈగ మధ్యాహ్నం కూడా ఎక్కువ ఎండలు ఉన్నాయని చెప్తున్నారు బయట
అవునుండి యాభై ఒక్కటి సెల్సియస్ వరకు ఎతు అంట
మరి ఎట్లా అండి అంటే ఆ బస్కే వెళ్ళేసి వస్తున్నారు కదా మరి అంతా చాలా మంది ఉంటారు బస్సెస్ లో కూడా ఇగాద్ మరి ఎట్లా వెల్ వెళ్ళేసి న్నా రోజు అంటే
తప్పదు కదండి వెళ్ళాలి కదా
మరి పరీక్షలు అయిపోయాక సెలవలేమన ఇస్తున్నార
ఆ ఇస్తర అండి
ఆ అట్లయితే నయమే కదా ఆంటీ ఇంకా నాలుగు ఐదు రోజులు కష్టపడితే ఇగ మీకు సెలవులు వస్తాయి ఇంట్లనే ఉంటరు ఇగ బయట కూడా చాలా వడదె దెబ్బలు తాకుతున్నాయని విన్నాము.
ఏం కూర అండిన్రు మీరు
మాదా అండి మాది పు పులిహోర వండుకున్నామండి ఈరోజు పొద్దున కొంచెం అన్నం ఉంటే ఇగ తాలింపు వేసుకున్నాం. పొద్దున్న కొంచెం అన్నం మిగిలి ఉంటే తాలింపేసుకున్నామండి.
అవునా మేం చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్కున్నామండి. బైట ఫుడ్ తినమండి అసలు
ఈ రోజు శనివారం కదా అండి ఈరోజు శుక్రవారం కదా అండి తింటరా మీరు తింటరా మీరు శుక్రవారం.
ఆ తింటామండి.
ఉ
ఒక్క నిమిషం అండి.
అరే ఇంకా ఇంకా అయిపోలేదండి చదువుకోవడం మీది
హలో
డి మరి మీది
ఆహ లేదండి ఇంకా ఉందండి ఎక్కడైతదండి ఒక్క రోజుల
ఆ అంటే ముందు చదివి ఉంటారు కదండి మరి మీరు ముందు చదివి ఉంటారు కదా మరి మీరు ముందు చదివేసుంటారు కదా
ఆ చదివినాను. కొంచెం రివైజ్ చేసుకోవాలేదు.
ఓ
అవునా ఇంకేంటండి మరి కానీ రేపటి ఎగ్జామ్ చాలా ఈజీ అండి మనం ఓన్గా రాసియచ్చు. జస్ట్ క్వశ్చన్ ఆ
ఓకే అయితే పరీక్ష రేపు సులభం అంటారు ఇగ మీరు
చిదైన పరీక్షన్
మరి ఇప్పుడు బయట గుడా చాలా తాటి ముంజలు తిన్నరా ఈ వేసవికాలంలో తాటి ముంజాలు వస్తాయి మామిడి పండ్లు వస్తాయి తీసుకున్నారా మరి
ఆ మామి పండు తింటున్నాను కానీ ఇంకా తాటి ముంజలు అయితే కడుపు నిండా తినలేం కానీ ఇష్టమే
ఆహా మరి తినండి ఇప్పుడే ఈ వేసవికాలంలోనే ఉంటాయి తర్వాత ఉండవు. అవి దొరకవు దొరకమన్న గుడా దొరకవు అవి
ఇంకా ఈ ముండాల అయితే ఘోరం ఏం చేస్తారో ఏమంటారో ఏనర్జీ లేకపోతే బ తకలేకపోతున్నాను అసలు
మా దోమలు చాలా ఉన్నాయి మా దగ్గర అయితే ఇప్పుడు కూడా అది వర్షాకాల లో వర్షాకాలంలో ఉంటాయి అనుకుంటున్నాం అనుకున్నాం కానీ వేసవి కాలంలో కూడా ఉంటున్నాయి దోమలు
ఉమ్ హు అదే అవి ఇక్కడ కూడా అండి మన దగ్గర కూడా
అవునా
ఉమ్ ఈరోజుంటాయ్ మరి నీ ఎగ్జామ్స్ అయిపోయాయా
అయిపోయాయి అండి ఇక మాకు సెలవులు ఉండవ్
అవును
ఒక వారం రోజులు ఇచ్చానండి
ఓ అదే అదే ఇక ఇవాళ తాలింపు ఎందుకు చేసుకున్నారండి శుక్రవారం అన
అర్థం కాలేదు అండి
ఇవాళ తాలింపు ఎందుకు చెస్ శుక్రవారం
అవునండి
ఎలా జేస్తారు అంటే ఒక్కొకరు ఒక్కోలా జేస్తారు కదా అంటె మీరెలా జేస్తార హలో
చెప్పండి
ఒక్కొక్కరు ఒక్కొక్క లా జేస్తారు కదా మీరు ఎలా చేసుకున్నారు
ఏంటండి
ఒక్కొక్కరు ఒక్కొక్కరలా చేసుకుంటారు మీరెలా చేసుకున్నారు అంటున్నాను
ఏం చేసుకు అంటే నాకు అర్ధం కాలే ఏం చేసుకున్నారని తాలింప ఓకే ఆ ఏం లేదండి పులి ఆ పులిహోర తాలింప్ ఉప్పు ఎట్లాంటి పచ్చిమిరపకాయలు నిమ్మకాయ అన్నం ఉప్పు ఇవి ఉంటే చాలు కదండి
ఆహా అ అదే అదే
ఇంగోవ అవన్నీ
మీరు నా మీరు ఉత్తితీగాయితే ఏ రోజు మీరు నీస్ తినరు
మేము గురువారం ఇంకా గురువారం ఒక్క రోజే అండి ఇంతకుందు శనివారం తినకపోతుండే కానీ ఇప్పుడు ఆ శనివారం తింటున్నాం ఇక గురువారం ఒక్కటి తినము
ఉమ్ అదే అదే
మీరండి
నేను ప్రతి రోజు తింటా మా కలా మా కలా ఏమి ఉండదండి మా ఇంట్లో మళ్ళీ తిినరుగాని నేను తింటాను అండి
అట్లాఅంటేనే నయమండి నాకు తెలుసు కదా అ తింట రోజ అవి
ఆ అదే అదే ఇంకేంటండి మరి
ఈరోజు స్కూ
తను చాలా బోరింగ్ ఉందండి.
ఆహా.
అసల్ ఆ చదువుతున్నానండి. ఏమంటే చాలా బోరింగ్ ఉండండి.
అవునండి నాకు కూడా ఇది మరి రేపు ఎప్పుడు బయలుదేడతారు ఎగ్జామ్ పరీక్షలకి.
నేన. పొద్దున్నే బయలుదేరుతామండి.
ఆహా. మరి కీర్తికి అసలు. దొంగ ఉంటదని ఇచ్చామ్ అన్నారు కదా మంచిగా రాయండి ఇగా.
అదే అదే. అ
వెన్నెల.
ఇంకేంబర్. చెప్పండి ఇంక
మరి తిన్నారా అండి ఇప్పుడు. తిన్నారా అండి. కు మరి.
ఇక్కడ ఇక్కడ.
హలో.
హలో.
తిన్నారా తిన్నారా అండి ఇ మరెజ్
ఆ తినేసనండి తినేసి ఒకసారి రివిజన్ చేసుకోవాలండి.
అ.
ఉమ్ కానీ ఏమంటారు ఈ ఇంకా ఇంకో రెండు మూడు ఎగ్జామ్ల ఉన్నాయి.
హ్మ్ మరి ఊరికి ఎప్పుడు వెళ్తారండి వేసవి కాలంలో మీకు సెలవులు వస్తే. ఇంకా ఎగ్జామ్ లైతే వెళ్తారా ఇంక ఇంటికి.
ఆ. మంచిదే కదా అండి అందరు కల్ చీరల్ తే
ఆ నేన్ అన్ని నిను ఒక్కదాన్నే వెళ్ళిపోతమ నానమ్మ అక్కవాళ్ళు రాలెదు ఆఫీస్సెస్ కి
అవునండి ఎందుకంటే. కాలసుంటే మంచిదే కదా.
లేదండి నేనే మా నాన్నగారు ఎల్తామ్ ఇంగ
ఆహా వాళ్ళు జాబ్ చేస్తున్నారు అందరు బిజీగా ఉం
అవును అండి జాబ్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా పాఠశాలలో పాట్ పాఠశాలలో అయితే ఇచ్చిస్తారు కానీ, మనం తీసుకోవచ్చు కూడా కానీ ఉద్యోగాలలో అలా కాదు కదండి.
అవునండి కదా మీరు నిజమే చెప్తారు. అవును ఇస్తే ఇస్తారో లేకపోతే లేదు. సడన్ గా ఆ కావాలి అంటే వాళ్ళు కూడా ఇవ్వరు. కథ ముందు చెప్పి ఉండాలిమో నాకు తెలిసి
అవును అవునండి అవు అదే కావచ్చు మా మనకు కూడా అంత తెలియదు ఉద్యోగాలు చేయం కదా
అవునండి.
ఆ ఇంకా అండి ఏంటి మరి మీ ప్లాన్స్ ఏంది ఈ వేసవి కాలం
ఏముంది అండి ఊరికి వెళ్లే సొచ్చ ఊరికి వెళ్దాం అని చూస్తున్న నదిగా రేపు
మరి వెళ్లొచ్చు కదా
వెళ్లాలండి. ఇక గుడికి వెళ్ళాలి. అక్కడ గుడి గుడి గుడికి వెళ్ళాలి అని అన్నారు. ఇక వెళ్ళాలండి రేపు కానీ, ఎండల బాధ బాధనే ఉంది మాకు వెళ్ళాలంటే.
సరే అండి మరి ఉంటా ఇంకా
సరే అండి అండి మరి ఈ ఉంటాను ఈగ సరే అండి మరి ఈగ ఉంటాను.
ఆ సరే
సరే అండి